ఆ హలో
ఏం చేస్తన్నారండి
మీరేం చేస్తున్నారండీ
ఏం లేదు ఖళీ
నీను కూడా ఖాలీ
అయిపోయిందా కోచింగ్
ఆ అయిపోయింది
ఉమ్ ఇంకేంటి విశేషాలు ఏం స్పెషల్ మధ్యాహ్నం
అది సాబార్ రైస్
వెరీ గుడ్ ఇంకా మాది చికెన్ కర్రీ ర్రి రసం అన్నం ఉం. ప్రస బాగుంది.
హు థ్యాంక్స్.
ఇంకేంటి నీకు సాంబార్ చేయడం వచ్చా.
సాంబార్ చేయడమ రాధు తినడంవచ్చు.
తినడం బాగవచ్చు.
మరి మీలంతోలండి పెడితే మాలంటోల్ టేస్ట్. రెడీ వస్తారు.
హు.
ఓ.
సర్లే కానీ ఉగాది ప్లాన్స్ ఏంటి.
ఉగాదికి ప్లాన్స్ ఏమి లేవు ఎక్కడా తినడం. ఉగాది ఉంటదో ఉంటదో కూడా తెలియదు చెన్నైలో చేసుకుంటారంటావా.
ఏమూరా చెన్నై లో చేసుకుంటారో లేదో నాకు తెలీదు.
నాక్కూడ తెలీదు.
చెన్నై న్యూ ఇయరు ఏప్రిల్ ఫోర్టీన్త్ అంట.
ఏప్రిల్ ఫోర్టీన్ ఆ.
ఆ రోజు మీకు హాలిడే ఇస్తారో ఇవరో తెలియదు.
ఆ ఆ రోజు మనం ఉంటాం ఏంటి. మరి.
ఉమ్ ఇంకేంటి మరి విశేషాలు.
చెప్పలి.
ఈ రోజు మేము అదే మీషో లో జున్ను పౌడర్ ఆర్డర్ పెట్టాము జున్ను చెయాలి. తెలుసా.
వావ్ నా ఫేవరెట్ జున్ను.
మా ఇంటికోచేయి నీ కూడా పెడతాను.
ఆ అయితే జున్ను కోసం మీ ఇంటికి రావాలన్నమాట.
మరి.
కొరియర్ చేయొచ్చు కదా ఉండేసి.
చీ పాడైపొది.
అట్లాంటవా.
ఏమైనా చికెన్ పికిల్ మటన్ పికిల్ అనుకున్నావ ఏంటి.
కొరియ చేస్తావా చిన్నయితే చేయవా పక్కనే కదా మా ఊరు చెయొచ్చు కదా.
ఆ ఇంకా ఇక్కడ చెన్నై ఐదు నిమిషాలు బస్ ఎక్కితే దిగిపోతవ. సర్లే కానీ. ఇంకేంట్ర విశేషాలు. ఉగాది కి డ్రెస్ తీసుకున్నావా.
ఉగాది కి ఏ డ్రెస్ తీసుకోలేద్.
ఆహ ఉమ్ ఆ లేదు నేను మో. అన్న ఫ్రైడే అదే ఫ్రైడే అంటున్నాను వెన్సడే రోజు. రెస్టరెంట్ కి వెళ్ళాము. అది పిస్తా హౌస్ అని. ఆ కోటి దగ్గర న్యూగా లాంచ్ చేశారంట. అయితే ఆ రెస్టారెంట్ కి నేను. ఇంకా నలుగురు వెళ్ళాం అనమాట. మొత్తం ఫైవ్ మెంబర్స్. అయితే ఆ రెస్టారెంట్ స్పెషల్ ఏంటంట తెలుసా. కింద అంటే కిందనా టర్బన్స్ వేస్తారు
ఊ
టర్బెన్స్ పైన కూర్చొని తినాలి
టర్బన్సా
ఆ అంటే టర్బన్స్ అంటే మరీ అంటే వియర్డ్ గా ఉండదు బాగానే ఉంటంది స్మూత్ గా ఉంటది
ఓ
దాని పైన కూర్చొని మనము బోం చెయాలన్నమాట
మరి
మనకి అంటే జారబడ్డానికి ఒత్తుకు కూడా ఇస్తారు జస్ట్ అంటే చైనీస్ ఆ స్టైల్ లో అలాగా బాగుంది నేను అంటే ఇద్దరు అంటే పెద్ద ప్లేట్ ఇస్తారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఒక ప్లేట్ కూడా తీసుకుంటారం
ఓ మేం మండీసా
ఉమ్మ్ అంటే పెద్ద అలాగా నేను మా మరిది ఒకటి తిన్న మటన్ బిర్యానీ
ఉమ్మ్
ఇంకా మా హబ్బీ ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చి చికెన్ బిర్యానీ తిన్నారు
హ ఉమ్
ముందే మటన్స్ అదే ఫుడ్ పెట్ట ముందు మటన్ సూప్ ఇచ్చారు ఆ మటన్ సూప్ తాగాము
ఎలా ఉంటది సూపు
కూడా ఇప్పుడు ఇ ప్పడేతగలేదు కాని ఫస్ట్ టైం అప్పుడే అది అది స్టేస్ చేసాను వాటర్ లా ఉందె అంతే అంతేం లేదు కానీ అక్కడ క్వాలిటీ బాగుంది సిరి కానీ ఆ ఏమంటారు స్పైసీ అలా ఏం లేదనమాట అసలు అంటే
మీడియం స్పైస్ మెయింటైన్ చేస్తారా
మీడియం కూడా లేదు
చప్పగా ఉందా వేస్ట్ అస్సలు మనకు సెట్ అవ్వదు అయితే
మ్మ్ఉహ్మ్ అస్సలు నేను తినలేకపోయాను అసలు నచ్చ అంటే కానీ రైస్ క్వాలిటీ మాత్రం చాలా బా బాందంటే బాస్మతి రైస్ చక్కగా పీసెస్ కూడా బాగున్నాయి సిరి మంచిగా
ఎంత క్వాలిటీ ఎంత కవాంటిటీ వచ్చినా టేస్ట్ మస్ట్ తు
అవును టేస్ట్ లేందో అన్కే ఈరోజుల్లో మంచి ఫుడ్ తినట్లేదు కదా అవును నీకు ఇది ఇది పెడుతున్నారా అదే గ్యాస్ ఫుడ్ అది గ్యాస్ ఏదో ట్రబుల్ అంట కదా ఫుడ్ బా పెడతున్నారా
ఆ అంటే చెన్నైలో గ్యాస్ షార్టేజ్ వచ్చింది అంటే ఇప్పుడు వార్స్ అవుతున్నాయి కదా ఇక్కడ పైప్లైన్ కనెక్షన్ ఉంటది కదా గ్యాస్ మొత్తానికి కొన్ని రెస్టారెంట్స్ అన్ని క్లోజ్ ఎక్కడో కొన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అయితే పర్లేదురా మాకు ప్రస్త్ ప్రజెంట్ గ్యాస్ ఉన్నట్టుంది వాళ్ళ దగ్గర చేస్తున్నారు
అవునా
ఇక్కడ ఇంకా ఈ గ్యాస్ షార్టేజ్ వల్ల కరెంటు విత్ ఆస్కింగ్ ఇంజక్షన్స్ ఆస్కింగ్
అదెలే ఇండక్షన్ స్టవ్స్ బాగా కొనుకుంటున్నారు కానీ పాపం పీజీ లో ఉన్న వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు
ఆ వాళ్ళకి ఫుడ్ కష్టం అవుతుంది గ్యాస్ అయిపోందండి చాలా మంది బుక్ చేస్తే ట్వంటీ వన్ ట్వంటీ టూ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ వరకు రావట్లేదక్క అప్పుడు ట్వంటీ టూ డేస్ ఉండే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది.
అదే మరి.
చాల ఇబ్బంది.
ఉ వాళ్ళకే పాపం ఇబ్బంది అవుతుంది పీజీ వాళ్ళకి పీజీస్ లో ఉండే వాళ్ళకి
ఇప్పుడు వీళ్ళది కూడా మార్కెటే కదా అంటే వీళ్ళకి కూడా వ్యాపారమే కదా
అ కానీ వాళ్ళకి లేదు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ దగ్గర గ్యాస్ ఉందనుకోరా స్టాక్ వాళ్ళ ఏంటంటే బ్లాక్ అట్లా అమ్ముతారు అంటే ఎక్కువ కాస్ట్ కి అమ్ముతారుంటే ఇప్పుడు పెట్రోల్ కూడా బాగా చార్జ్
అది కాదు కాని మ్యాటర్ ఇప్పుడు బ్లాక్ కాదు హోటల్స్ రెస్టారెంట్స్ లోని ఆల్రెడీ ఇక్కడ స్టాక్ ఎక్కువ ఉంటుంది కదా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కానీ మీట్ కానీ ఇవన్నీ స్టాక్ ఉంచుకుంటారు కదా గ్యాస్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆ మీట్ అవన్నీ కొంచెం పాడైపోవడం కానీ పోతే వండకపోతే వేస్ట్ ఏ అంతాన్నాంగానే వెజిటబుల్స్ ఇవన్నీ చాలా లాస్ అవుతున్నారు అసలు అట్లా కాదు ఈ రెస్టారెంట్స్ కి పీజీస్ ప్రాబ్లమ్ ఒచ్చింది
అదే ఇంటికి ఫోన్ చేసావా
చేసాను
ఎలా ఉన్నారంటా చెల్లి అమ్మమ్మ
బానే ఉన్నారు
అక్కకి ఫోన్ చేసావా
అక్కకు చేయలేదు అక్క ఈ టైం కి పడుకొంపొద్ది ఎయిటికె పడుకుంటారు వాళ్ళ సైడు ఆ పల్లెటూరు
అదేలే మా ఇంటి దగ్గరే మేము మా అమ్మ ఇంకా టైలరింగ్ చేసి వచ్చి ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ కల్లా నిద్రపోతారు
ఉ అవును
ఆ టైమ్ లో మనం ఏం చూసుకుందామన్నా అవ్వదు అసలు
వాళ్ళు పడుకుంటే డిస్టబెన్స్గాంటంది
ఉమ్ నేను ఉగాదికి కోటి కోటిలో షాపింగ్ చేశాను ఉగాది డ్రెస్ తీసుకుందామని యా క్కడ చూసినా నాకు డ్రెస్ దొరకలేదు
ఏ
అస్సలు నా సైజే దొరకలేదు తెలుసా కిడ్స్ వేర్ లో కూడా చూసాను ఇంకా కిడ్స్ వేర్ కిడ్స్ వేర్ లో ఒక డ్రెస్ బా నచ్చింది
ఉం
కానీ అది ఫిట్టూ అంతగా అంటే అయితే చూ చూ అదే దాని సైజు తెలియక నేను తీసుకు వెళ్తేనే డ్రెస్ చాలా బాగుంది
నైస్ అంటే ఇది కిడ్స్వేర్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట డ్రెస్ సెలక్షన్
అదే
హి హి
లాస్ట్ కి ఇంకా తిరిగాను తిరిగి తిరిగాను ఇంకా అంత ఇంకా సర్లే డ్రెసెస్ ఏం దొరకట్లేదు అని అప్పుడు రెస్టారెంట్కు వెళ్ళి ఫుడ్ తినేసి ఆ చెరుకు రసం తాగి వచ్చాము
ఆ నీకు ఎస్ సరిపోద్ది కదా తీసుకోవచ్చు కదా మరి
అసలు డ్రెస్సెస్ లేవు మా నాకు స్కట్ అంటే మామూలుగా ఇలా నీ వరకు టాప్ వచ్చి నీ అంటే నీ పైకి వచ్చినా పర్లేదు కట్ మోడల్ సరారసు వెతుకుతున్నాను అనమాట
ఆ బోల్డ్ ఉంటాయి అక్కడ వరకు అయితే
ఆ స్కర్ట్ అంటే ప్యాంట్ ప్యాంట్ లా కాకుండా స్కర్ట్ కుత్నాను అనమాట అయితే ఎక్కడ చూసినా దొరకట్లేదు దొరకట్లేదు అని అంటున్నారు ఊ ఎవ్వరైనా ఎవ్వరైనా అదే మాట అంటున్నారు ఎన్ని షాప్స్ తిరిగానో తెలుసా
అవునాను
ఊ ఇంకా ఆ మళ్ళీ ఏంటబ్బా నాకు శివరాత్రికి అదే ఒకటి శివలింగం గిఫ్ట్ ఇచ్చాడు అవి
ఆహా
చాలా బావుందే అది అంటే సాంబ్రాణితో ఇలా వెలిగిస్తే ఆ మ త్తం పొగలా వచ్చి శివుడికి అభిషేకం చేసినట్టుంది చూడ్డానికి చాలా బావుం తెల్సా
అంటే సాంబ్రాణి లా వెలిగించడం అంటే
అంటే మనం సాంబ్రాణలానే ఉంటది మామూలు మనం ధూపం వేసుకుంటాం కదా ధూపం వేసుకుంటా ప్పుడంటే అప్పుడు పూర్వం వాళ్ళు కర్రలు పొయ్యలు అవి ఇవి పెట్టి వెలిగించేవారు ఇప్పుడు సా బ్రాణీ వెలిగించుకోవడానికి ఆ ధూప్ స్టిక్స్ ఉంటున్నాయి చూడు అవి అలా ఉండేవి అవా ఇచ్చారనమాట దాంతో పాటూ ఒక్కటి వెలిగిస్ తే వెనక నుంచి ఇలా పైనుంచి పొగొస్తుంది అనమాట అంటే శివుడికి అభిషే కం చేసినట్లు
ఆ వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళై చ్చారు మనం మళ్ళీ కొనుక్కోవచ్చా
లేదు ఆ సెట్ ఆ శివలింగం తో పాటూ ఆ ధూప్ స్టిక్స్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట
పోతే
తే మళ్ళీ మనం కొనుక్కోవాలి అవి వాళ్ళు చాలా ఎక్కువిచ్చారు రా
ఆర్డర్ పెట్టాడా కొన్నాడా
ఆర్డర్ పెట్టాడు మీషో లో
లింక్కు షేర్ చేయమను
ఆ చేస్తాన్ కానీ చూడ్డానికి మాత్రం చాలా బాగుంది
చూడ్డానికి బాగుంటుందా శివుడి నవదుులు కూడ నట్టు నాకు పంపిచ్చి స్మెల్ ఎలా ఉంది ఫ్రెగ్రెన్స్
ఫ్రాగ్రెన్స్ అయితే ఏమంత లేదే
విజబల్ పర్ఫెక్ట్
ఓ విజిబిల్ మాత్రం బాగుంది చూడ్డానికి కానీ ప్ర్రాగ్రెన్స్ కూడా ఉంది కానీ మరీ అంత అయితే లేదు
లైట్
హు లైట్ గా అంటే మామూలుగా మనకి దేవుడికి దీపం పెట్టినట్టు తెలుస్తుంది. నాకైతే అది ఇవ్వగానే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే గాడ్ గాడ్ది కదా మనసు కొంచెం పీస్ఫుల్ గా అనిపించింది
ఉమ్ నాకు కూడా శివుడు అంటే చాలా ఇష్ టం అసలు అది చెప్తుంటే నాకు ఇంకా అబ్బా చూడాలి అనిపిస్తుంది ఎప్పుడైను వీడియో తీస్తాను. యచ్చు కదా ఎలుగు ఇచ్చినప్పుడు
పెట్టాను నాకు తెలిసి నువ్వు చూడలేనట్టున్నావు
ఓ స్టార్ట్ చేద్దాము అల్ వీడియో షాట్
ఆ నేను పెట్టిన వీడియో ఉంటది చూసి నీకు షేర్ చేస్తా, నువ్వు కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవు. తవే నిజంగా
నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఉవున్నా నువ్వు త్వరగా పెట్టి నాకెళ్తే చెప్తుంటేనే మంచి ఎగ్సైట్మెంట్ వచ్చింది అబ్బా అవునా అలా అభిషేకం చేస్తున్నటు వస్తదా
మా వాళ్ళు అనుకున్నారు అది చూసి అంటే ఇది ఇలా ఇంకా అలా అభి షేకం చేస్తూనే ఉంటదేమో కంటిన్యూస్ గా శివుడికి అని చెప్పి అనుకున్నారు మా మమ్మీ మా చెల్లి వాల్ వాళ్ అప్పుడు వాళ్ళకి నేను చెప్పను కాదు మ్మా మనం అది స్టిక్ వెలిగిస్తేనే అలా అభిషేక చేసినట్టు ఉంటందనమాట శివుడికి బాగుంటదంటే ఓ అవునా అయితే మేము అలా కంటిన్యూస్ గా అలా చేయడమే అంటే దాని మో
ఇప్పుడు నువ్వు శివలింగం కొన్నావు కదా దాని పైన రోజు వాటర్ పోయాలే
ఆ అవును అంటే అది అలాంటిది అలాంటి మోడల్ కాదు అ అలాంటిది కాదు ది చక్క
మోడల్ అని కాదు కాని లేదు రా అంటే మన యాజ్ అ హిందూగా ఏంటంటే శివలింగం ఎవరి ఇంట్లో ఉంచుకోరు ఒక వేళ ఉంచుకుంటే